హలో
హాంగప్పా క్లిక్ అయితున్నట్టుంది అందుకే కట్ అయితుంది
అవును
అవును
మరి ఇది పైన అట్లనే ఉంటుంది కదా పోట్లేదు
ఆ పోట్లే మళ్ళీ స్పీకర్ ఆప్షన్ కూడా లేదు దానివల్ల
దాని వల్లనే టెన్ మినిట్స్ కూడా అవ్వట్లేదు కదా ఉ
మీ ఇంట్లో జరుపుకున్న ఒక ఫెస్టివల్ గురించి చెప్పు లైక్ ఇప్పుడు మాది అయితే దివాళి అన్ ఉంటయ్ నోములు ఉంటాయి సో చ చాలా మంచిగా జరుపుకుంటాం ఇంట్లో అందరుూ వచ్చి ఫ్యామిలీ మొత్తం కూర్చొని చేసుకుంటాం
ద చిన్నై యా అరిసల్లాద చిన్నై బూరెలు అవి స్పెషలే కదా దివాళీకి
అహా బెల్లంతో జేస్ బెల్ల పాలు చేస్తారు
తను నేను
అవును
మాకు నోములు ఏమిండవు కాని మేము బాంబులు తెచ్చుకొని
ఆ గని చెప్పు ఆనిక్ మెసేజ్ చెయ్ వాని అవును వన్ ఆఫ్ ద ఫేవరెట్ మంచి ఈ ఫెస్టివల్ పండుగ ఇష్టమైన పండుగ నాకు దీవాళి క్రాకర్స్ ఎక్కువ పేల్చితే పొల్యూషన్ అని కాకపోతే మనం
కానీ అది హ్యాపీనెస్ ఇస్తది మంచి ఉంటది
అండ్ దీపాలు ఇంటి చుట్టూ
హలో
వాచింగు మూవీస్ చూడడం బుక్స్ చదవడం భగవద్గీత చదవడం ఊహు
పిలిషినవ్
లాస్ట్ మూవీ మిత్ లవ్ చాలా బాగుంది ఈ మూవీ అందులో హీరో హీరోయిన్ క్యారెక్టర్స్ అసలు చాలా ఇన్నోసెంట్ ఉంటది బాగుంటది ఈజీగా అర్థమయితది ని ఇంట్రెస్టింగ్ ఉంటది
మేడ్ ఇన్ కొరియా ఇవి కూడా బాగుంటాయి
అవి ఇంక నేను చూలేదు మా ఇంట్లో ఎట్లా ఏస్తాం అంటే నోములు లైక్ ముందు నుంచి ప్రిపేర్ చేసుకొని ఉంటాము ఆ బాబ్ మావ బాబాయ్ వాళ్ళు మేము నేను వెళ్ళి ఆ సామాన్ అంత కావాల్సింది లిస్ట్ ప్రిపేర్ చేసుకుంటము పెద్దవాళ్ళ దగ్గర ఇగ నుంచి వాళ్ళు చెప్తుంటే ఏమేం సమాన్ కావాలని అది అంతా రాసుకొని ఆ స్లిప్ తీసుకు తీసుకొని వెళ్ళి షాప్ లో ఆ సామాన్ అంత తీసుకొని అవన్నీ తీసుకొచ్చి హప్ పెద్ద ఫ్యామిలీ అవన్నీ తీసుకొచ్చి పెట్టుకుంటాం నెక్స్ట్ డే నానమ్మ మమ్మీ వీళ్ళందరు కలిసి ప్రిపేర్ చేస్తారు
ఎన్ని డేస్ చేస్తారు వన్ డే నేనా నోమూలు టూ డేసా వన్ డే ఉంటు మాకు మా అమ్మమ్మ వాళ్ళు పిలిస్తే
వన్ డే కాకపోతే టూ టైమ్స్ నోములు ఎత్తుకుంటాం
ఆ
ఆ చాలా పెద్ద పండుగ అసలు ఫ్యామిలీ మొత్తం కలిసి జరువుకునే ప
చాలా బాగుంటది ఇక ఫ్యామిలీ తోటి అంటే
హమ్ అం మా పిల్లలు చిన్న పిల్లలు అందరి పండుగ మాకే ఉంటది
ఏ చిన్నపిల్లల అంటే వాళ్ళు తోడి బాగుంటుంది అల్లరి అల్లరి చేస్తారు హడావిడి ఉంటది
మేమైతే చాలా ఆడుకుంటాం వాళ్ళతోటి ఫుల్ టైం పాస్ అయి తది
మేము అమ్మమ్మ వాళ్ళు పిలిస్తేనే పోతిమిగా ఇక్కడ ఎవరు ఉండరు రిలేటివ్స్ పిన్నివాళ్ళు వాళ్ళందరూ హైదరాబాద్ లో ఉంటారు
ఆమ్
నాకు వినాయకుడి ఫెస్టివల్ కూడా బాగా ఇష్టం అది కూడా బాగుంటది
కు ఫేవరెట్ గాడ్ వినాయకుడు కూడా నాకు చాలా ఇష్టం ఇంకా
అదే ఇక్కడ చాలా దిక్కుల పెడతారు పోయి పోతాం మొక్కుకుంటాం
అన్ని విగ్రహాలని చూసి రావడం ఒక పండుగ ఒక్కొక్కరు ఒక్కొక్క వి
ఒక్కొక్క స్విట్ కి ఉమ్ టూత్ త్రీ పెడతారు మళ్ళీ బాగుంటది ఇంకా హాలిడేస్ ఎట్లా ఎంజాయ్ చేస్తారు
అసలు సమర్ హలిడేస్ అయినా ఏ హలిడేస్ అయినా చుట్టాల ఇంటికి వెళ్ళాడం ఉనా అన్ని పిండి వంటలు చేప్పించుకొని నచ్చిన ఫుడ్ ఐటమ్స్ అన్ని చేప్పించుకొని తినాలి
అవును బాగుంటాయి
అమ్మమ్మ వాళ్ళ దగ్గర చుట్టుపక్కల వాళ్ళ దగ్గర తో మాట్లాడి వాళ్ళ
మాట్లాడడం బయట చెట్ల కింద కూర్చోవడం అప్పట్లో హాలిడేస్ ఇచ్చేది ఇప్పుడుంటే మనకు ఏమి ఇవ్వరు
ఆ అసలు చిన్నప్పుడు అంటే సమ్మర్ హాలి ఇదే సమ్మర్ హాలిడేస్ అంటే అమ్మమ్మ వాళ్ళ ఇల్లు అవే గుర్తు
వేరే ఉండే అప్పుడు ఆ మెమోరీస్ ఏ వేరే ఉంటాయి అసలు ఇంకా తిరేగాడ డమ ఏండలో ఆడుకునేది
ఆమ్
ఐస్ క్రీమ్స్ కొనుక్కునేవి
మీకు సినిమాలు చూడడం ఇష్టమా
ఇష్టమే నేను ఏ కొత్త మూవీ వచ్చినా చూస్తేనే ఉంటాం రీసెంట్ గా చూసిన కొన్ని మూవీస్ బాగున్నాయి
ఇప్పుడైతే ఉస్తాద్ భగత్ సింగ్ వచ్చింది కదా
ఆ అది చూడలేదు
ఇగా థియేటర్లో ఎక్స్పీరియన్సెస్ వారికి బాగుంటది కాకపోతే మనం థియటర్ కేల్లలే అన్ని మూవీస్
మూవీస్ ని చూస్తాం ఇక టీవీలో కనెక్ట్ చేసుకొని
మీ ఫేవరెట్ మీకు ఇష్టమైన హీరో హీరోయిన్
హీరో హీరోయిన్ అంటే నాకు ప్రభాస్ అంటే ఇష్టం
ఆ ప్రభాస్ ఇంకా
విజయ్ దేవరకొండ ఇష్టం
అమ్మాయిలు
అమ్మాయిలు అంటే అనుష్క కాజల్
అంతే ప్రభాస్ నచ్చితే అనుష్క నచ్చాలి విజయ దేవరకొండ నచ్చితే రష్మిక నచ్చాల్సిందే
రీసెంట్ గా పెళ్ళి అయింది కదా వాళ్ళకి వాళ్ళ జోడి బాగుంటది
ఆమె డ్రెస్సింగ్ స్టైల్ అసలు ఎంత ట్రెడిషనల్ గా ఎంత బాగా రెడీ అయింది రిసెప్షన్ తనవుట్ అవుట్ అసలు చాలా బాగుంది మ్యారేజ్ కి కూడా అస్సలు ఎవ్వరు అనుకో ఉన్నాయి అనుకోనట్టుప్చ్ అది మొత్తం డ్రీమ్ మ్యారేజ్ లా చేసుకున్నారు
వాళ్ళు పూర్వకాలంలా చేసుకున్నట్టు చేసుకున్నరు రాజు రాణుల్లగా అవును వాళ్ళలాగా ఏస్ చేసుకోలేదు ఇగా మ్మ్ హ్
చూసిన వాటి అన్ని మ్యారేజెస్ లో అది బెస్ట్ అనిపించింది వాళ్ళేం ఎంత సింపుల్ ఎంత బ్యూటిఫుల్ విజయ్ రశమికనే
ఏనుక
అసలు మ్యారేజ్ అయిపోయిన తర్వాత ఆ ఫ్యాన్స్ ని పిలిసి వాళ్ళకి ట్రీట్ ఇవ్వ అ వాళ్ళ ఐడియా అసలు ఇంతవరకు ఎ
సరేపోతది గానీ పాాల ప్యాకెట్ తీసుకురా ఆంటీ ఫోన్ చేస్తుంది వాళ్ళు చాలా మందికి అన్నదానం పెట్టడమై నా స్వీట్స్ డిస్ట్రిబ్యూషన్ చేస్తారు
ఆ ఫౌండేషన్ కూడా పెట్టిన్లు లైక్ ఒక వాళ్ళ మండలి దగ్గర విలేజెస్ అన్నిటికి నైన్త్ టెన్త్ లో ఫస్ట్ వచ్చిన వాళ్ళకి మనీ ప్రైజా అవును విజయ్ దేవరకొండ వాళ్ళ విలేజ్ దగ్గర వాళ్ళ మండల్ లో ఒక ఫిఫ్టీ ఫోర్ స్కూల్స్ వరకి మంచి మంచి పనులు చేస్త ఉన్నారు వాళ్ళు ఇలా ఉండాలి తీసుకొచ్చిన కదా అసలు చూసి నేర్చుకుంటారు ఇప్పుడు వాళ్ళని చూసి కొంత మంది ఇన్స్పైర్ అయ్య అట్లా మ్యారేజ్ చేసుకో అసలు అట్లాంటి ట్రీట్ చేసుకుంటున్నారు ఆమె హెయిర్ స్టైల్ ఆమె సారీ అసలు చాలా బాగుంది అ మ్మ్ వాళ్ళతో ఆనంద్ ఇంకా ఆనంద్ విజయదేవరకొండ రష్మికా వాళ్ళది ఈమె బాఅనిపిస్తది
అలా ఉండాలి వాళ్ళు
చాలా బాగుంటది చిన్న పిల్ల నానేే వదిన తోటి
క్లోజ్గ ఉంటాడు
వాళ్ళ డాన్స్ అయినా వాళ్ళ అల్లరి అయినా బాగుంటది ఇద్దర్ది
ఉ అవును
వాళ్ళైతే వాళ్ళు అసలు ఎటు టూర్ ప్లేసెస్ కి వెళ్లిన కూడా ఆనంద్ దేవరకొండా వెల్దాడు
అవు
ఫ్యామిలీతో వెళ్తారు
అవును అందరు కలిసి వెళ్తారు
అండ్ రష్మిక వాళ్ళ చెల్లె కూడా చాలా బాగుంటది ా ఏ చిన్న పల్లుచ్చ
తీయడము
వాళ్ళని మళ్ళీ అంటే హ్యాపీగా రి రిసీవ్ చేసుకొని వాళ్ళని
అవును వాళ్ళ ఇంటికి పిలిచి వాళ్ళ తోటి కూర్చొని తినడమైన తినడమైన మనలాగానే కలిసిపోయిలు వాళ్లు కూడా
హీరో హీరోయిన్ అని అంత పెద్ద అని అసలు ఏం ప్రౌడ్ లేదు గర్వం లేకుండా చాలా మంచిగ ఉంది
ఇంకా మరి తిన్నావ హలో
బాయ్